లొ హలో హలో వినబడుతుందా అండి వినబడుతుందా
వినిపిస్తుంది
హలో
హలో
ఆ హలో ఆ చెప్పండి మీ పేరు హలో
నా పేరు వెన్నెలా అండి శిరీష శిరీష నా పేరు శిరీష
వేన్నె ఎమ్ వెన్నెలసిరినా నా పేరు శ్రీరామ్ ఏం చేస్తరం
ఏమి లేదు ఖాళీనే మిషన్ కుడుతుంటా
మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు
మా ఇంట్లో ఐదుగురం ఉంటామండి
ఎవరెవరు
నేను మా అమ్మ మా నాన్న మా నానమ్మ మా తాతయ్య
మ్మ్ ఏమేం చేస్తున్నావ్ అందరు
మా అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఇంట్లోనే ఉం టరు మా అమ్మా ఇంట్లోనే ఉంటుంది నేను ఇంట్లో మిషన్ కుడుతాను మా డాడీ మా నాన్న వ్యవస్ సాయం చేస్తాడు మా కుటుంబాన్ని మొత్తం మా నాన్న పోషిస్తాడు
మ్మ్ మీరు మీ విలేజ్ ఎక్కడ నూరు పేరు
మాదా సుర్దాపూర్ అండి
ఎక్కడ వస్తది మన మండల్
కెరమెర కెరమెర మండల్
మన ఆంధ్రానా తెలంగాణను
తెలంగాణ తెలంగాణ
తెలంగాణన
మీరెక్కడ
ఇంకా ఏం చేస్తున్నారు తి తిన్నారా
తిన్నాం ఇంతకు ముందే తిన్నాం బయట కూర్చోడం కూడా అయింది ఖాళీగానే ఉన్నాం మీరు తిన్నారా
ఏం చేస్తున్నారు మరి ముచ్చట్లు పెడుతున్నారా
ఉన్నా బిగవ నే కూర్చనే వర్ష మొచ్చిందా మీ సైడ్
హలో మే తినలే లేక తి గాలి దుమారం వస్తుంది వర్షం మస్తుంది అసలేదు ఏం లేదు వర్షము రావట్లేదు కాని బాగా గాలి దుమారం వచ్చింది మీ సైడ్ వర్షం వచ్చిందా
మాసైడు వర్షం వచ్చింది అందుకే మాకు సరిగ్గా సిగ్నల్స్ లేవు
మాకు వెదర్ కొంచెం కూల్ ఉన్నది కానీ వర్షం రావట్లేదు ఇంకా పొలాాలు
పోలాాలు మా సైడు మొత్తం వ్యవసాయం చేస్తారండి
వ్యవసాయమా అందరూ
అందరు
చదువుకోరా పిల్లలు
పిల్లలు పితుకూలు అందరూ మొత్తం వ్యవసాయమే
ఊర్లో ఎ
స్కూల్ అవి ఉన్నాయి గాని అంతా చదువుపోయినావా అనలేదు
మీ ఊర్లో ఎన్ని అంటే ఇల్లులు
మాది పల్లెటూరు చాలా ఈ పెద్ద ఊరు మాది రెండు వందలకు పైగా ఇల్లులుంటాయి
అవునా అందరు వ్యవసాయం జెస్ సె వాలేనా
అందరు వ్యవసాయం చేసే వాళ్ళే ఊరు చాలా పెద్దగా ఉంటది పల్లెటూరు చాలా అందగ ఉంటది వాగులు వంకలు పచ్చటి పొలాలు లోయలు లొంకలు కొండలు
దా మీ సైడ్
మళ్ళీ మేము కూరగాయలు కొనడానికి
మరి మీ చేన్లో ఏమేం పండిస్తరు హలో
కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు మొత్తం ఆర్గానిక్ పంటలే తిం తన్ పండించిన పంటలు మొక్కజొన్న కందులు పత్తి కలిపేస్తారు చిక్కుడుకాయలు అనుపకాయలు టమాటాలు వంకాయలు మాకు చిన్నగా తోట ఉన్నది అందులోనే మక్కలు లేస్తము వేరుసెనగ
ఇగ మీరు కొనేది కొనేది ఏం లేదు బయట మార్కెట్ లో మీరే అన్ని పండిస్ తింటరు
పండించిది తింటాం మందులు లేని తిండి తింటాం అందుకే మేము చాలా గట్టిగా దృఢంగా ఉంటాం
ఆ ముస్లి వాళ్ళు లేరిగ మీ ఊర్లో అందరు ఎవ్వనస్తులే ఉన్నారు ముసలి వాళ్ళు ఎవరు లేరు మీ ఊర్ళ అంటున్నా
ఉన్నరు ఉన్నరు ముసలి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు జొన్న రొట్టెలు మక్క గట్క ఇలాంటివి తింటరు అందుకే వాళ్ళు చాలా గట్టిగా ఉం టరు ఆరోగ్యంగా
ఇంకా ఏం చేస్తుంటరు పని
ఏంటి
పని ఏం జెస్తూ ఉంటారు మీ వాళ్ళు అందరూ మీ అక్క వాళ్ళు అన్న తమ్ మీ తమ్ముళ్ళ లేడేం కదా మీ